హలో హలో వినిపిస్తుంద అండి
ఆ హలో
ఆ ఇనిపిస్తుందా అండి
ఆ వినిపిస్తోంది
ఆ తిన్నారా అండి
ఇంక తినలేదు మీరు తిన్నార
ఆ తినండి మార్నింగే
మంచి టైమైతాందిలేదో
ఇంగ తినలేదండి తినాలి ఒకటిన్నర అయితుంది కదా మార్నింగ్ తిన్నారా మీరు
ఆ తిన్నానండి
అవునా ఏం చేస్తున్నరండి
ఇగా మీరు మేము ఖాళీగానే ఉన్నా
అవునా అండి టీవీ చూడట్లేదా మరి
టీవీ చూడట్లేదు ఆ మొబైల్ లేగా మొబైల్ వచ్చిన దగ్గర నుంచి ఈ మధ్య కొంచెం మొబైల్ ఎక్కువ అలవాటు అయింది
అవునా టీవీలో ఎక్కువే మూవీస్ చూస్త వస్తారా లేకుంటే సీరియల్సా ఏం చూస్తారాండి
నీనా మూవీస్ చూస్తాను
ఆ
ప్రోగ్రామ్స్ ఉంటాయి కదా సండే సండే వస్తాయి అవి కూడా మంచిగా కనిపిస్తాయి సండే అయితే ఎక్కువ చూస్తాను అంటే సండే కొంచెం కొత్త కొత్త సినిమాలు ఇస్తారు కదా
అవును
ఇగా అనుసని
అవును హర్రర్ మూవీ కానీ ఇవి కామెడీ మూవీస్ ఫ్యామిలీ మూవీస్ చూడరా
ఆ చూస్తాను నేను అన్ని చూస్తాను లేకపోతే ఓ యాక్షణ ఉంటయి కాద యాక్షణ కూడా చూస్తాను కానీ బాగా కొటు వాడు ఈ రక్తపాతం అయిత అట్లా అంటే కొంచెం అది చూడ బుద్ధదిగా చూస్తా చూస్తాను కని ఎక్కువలేదు
అవి కూడా మంచిగానే ఉంటాయి కానీ
అవునా
ఉ ఈ బాలకృష్ణ మూవీస్ అంటే ఇష్టమా
బాలకృష్ణ అంటే అంత ఇష్టం అంటే ఇష్టంమా అంటే అప్పుడప్పుడు చూస్తాను అంటే బాగానే ఉంటాయి కానీక ఒకసారి కొంచెం ఓవర్ క్షన్ ఎక్కువ అనిపిస్తుంది నాకు అంతే
అవును మీకు ఏ హీరో అంటే ఇష్టమండి
ఆ అందరు అంతే గని అప్పట్లో అయితే ఒక ఇప్పుడు కొంచం పవన్ కళ్యాణ్ అంట కొంచెం ఈది ఉండేది ఇప్పుడు అంతా ఏమీ లేదు ఫ్రీగా మీక ఎ హీరో ఇష్టం
నాకు ఏ హీరో ఇష్టం లేదండి ఏది సినిమా చూడాల అనిపిస్తే వెళ్ళి చూస్తా మీరు
అంటే ఏదన్నా ఈ మూవీ బాగుందికంటే ఎవరైనా బయటోళ్లు పోతుంటే బాగుంటది కదా అట్లా ఉండి ఓకే బాగుంది అంటే వెళ్లి చూడ సో అనుకుంటే వెళ్ళి చూస్తాను లేదంటే ఆ లేకుంటే ఎక్కువ వెళ్ళాను నేను
అంటే టాకీస్ దగ్గరేనా మీకు
ఆ మనకు దగ్గరనే ఉందండి అంటే వాకబుల్ డిస్టెన్స్ ఉండే ఉంది వెళ్ళచ్చు నడుచుకుంటూ కూడా వెళ్ళచ్చు మా ఇంటి కాడ నుంచి
ఇంకేంటండి షూ బుక్స్ స్టడీ చేస్తారా మరి అంటే చదువుతారా ఇంట్లో ఉన్నప్పుడు దీనికని అనా ప్రిపేర్ అవుతున్నారా
ఆ చదువుతున అండి డిఎస్సి కోసం చూస్తున్న
అవును జాబులు ఎప్పుడు పడతాయాటండి మరి నోటిఫికేషన్ ఏమైనా వచ్చిందా
రాలేదు అంతకుముందు వచ్చింది అది పోయింది ఇప్పుడు ఎట్ ఎగ్జామ్స్ ఉన్నాయి ఇంకా
అవునా అండి
ఆటెక్ ఎగ్జామ్స్ ఉన్నాయి అడిగేసి ఏమో మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వరకు అంటున్నారు వాళు ఏం చేస్తారో నెక్స్యర్ వేస్తారో లేక
ఈ సార్ ముందుగా ఇస్తారు
ఆ వాళ్ళు ఎలక్షన్ ముందేస్తారో తెలీదు అంతకు ముందు ఎలక్షన్ అప్పుడు హామ్ వేస్ అయితే మొన్న వేసిరు అప్పుడు కొందరికొచ్చినాయ్
ఇప్పుడు కొంచెరం మిస్ అయినాయి కావచ్చు కదా
ఆ కొంచం మిస్ అయింది ఇప్పుడు మళ్ళా ఎగ్జామ్స్ ఉన్నాయి అవే ప్రిపేర్ అవుతునా ఆ చదువుతున్నామప్పుడప్పుడు అంటే ఒకొకసారి ఏమపిస్తుంటే ఇప్పుడు దగ్గరలో ఉన్నదం అంటనే ఒకసారి బాగా ఇంట్రెస్ట్ వస్తది ఇప్పుడే లేదంటే ఒకసారి చదువ బుద్ది కాదు కానీ అట్లా మనం
కాంపిటీషన్ ఎక్కువ ఉండదు కానీ అట్లా
అరే ఒకసారి నెగ్లెక్ట్ ఆ కష్టమే నెగ్లెక్ట్ చెయ్యద్దు కానీ నా ఎందుకో ఎందుకో పర్సర ఒకసారి అంటే ఏమైనా ఉన్నాదంటే కొంచెం భయంతోటి సదబుద్ధి అయితది అది మీరే ఉంటది ఇంట్రెస్ట్
ఇప్పుడే వస్తానని చేస్తే అది సిలబస్ అర్థం కాదు కదా మనకు
ఆ అర్థం కాదు
అది మీరే ఫస్ట్ నుచ్చే చదువుకుంటూ ఉంటే ఇప్పుడు కాంపిటీషన్ కూడా మరీ టూమచ్ అయింది గదా.
అవును కాంపిటేషన్ బాగుండేది
ఇప్పుడు బాగ చదువుతేనే కదండి మనకు వచ్చేటి మార్క్స్ కానీ జాబ్స్ కానీ ఏదైనా కూడా ఇప్పుడు కాం పిటీషన్ అయితే విపరీతంగా పెరిగ్
విపరీతంగానే ఉంది ఏ చదువుతున్నా చదువునే చవు న్నాని నాకేంటటే ఆ దాని మీద బాగా ఇంట్రెస్ట్ ఉండాలి ఇంట్రెస్ట్ ఉంటే కొంచెం చదివుతే గుర్తు ఉంటది బాగానే గుర్తుంటుందని. నాకు ఇంట్రెస్ట్ రావాలి అన్నమాట
ఇంట్రెస్ట్ ఒకసారి రాదండి మనం చదువ్ ఉంటేనే అది ఇంట్రెస్ట్ వస్తదండి
ఇంట్రెస్ట్ వస్తుంది కానీ మన పక్కన కూడా చదువుకునేటోల్లుంటే ఆ వీళ్లు చదువుతారు నేను కూడా చదవాలి అని కూడా ఉ ది మళ్ళీ నేను చదివింది కూడా అంటే ఇప్పుడు ఒకరికొకరు షేర్ చేసుకుంటామనుకోండి ఇలా కూడా కొంచెం గుర్తుంటది కదా నే చదివింది మీరు చెప్తే మళ్ళీ మీరు చదివింది నాకు చెప్పారు అనుకోండి
అట్లా కూడా బాగనే ఉంటది కానీ ఇప్పుడు
ఇగ
హెవీ కాంపిటీషన్ ఉన్నది కదా దేనికైనా గుడా అప్పుడు బాగా హెవీ కాంపి ఆ కాంపిటీషన్ పెరిగిపోతంది గదా నిరుద్యోగులు అట్లున్నరు బాగా మంది
మ్మ్ నిరుద్యోగం బాగుంది మళ్ళీ ఏ చిన్న ఆ ఇప్పుడు సపోజ్ అటెండర్ పోస్ట్ ఉంది కద కోండి దానికి కూడా చాలా పెద్ద పెద్ద చదువులు చదివిన వాళ్ళు కూడా అప్లై చేస్తున్నారు అది అదయితే అదే రావాలి అని
అంటే కష్టం కదండి ఏదో ఒకటి ఇగ బతకాలంటే ఏదో ఒకటి చేసుకోవాలి కదా అటెండర్ అయినా మంచిదే ఫ్యూన్ అయినా మంచిదే ఏదైనా ఒకటి చేసుకుంటేనే గదా
క్వాలిఫికేషన్ ఏంటి జస్ట్ టెంత్ ఆ ఇంటరు అట్లా ఉంటే సరిపోతది కానీ దానికి కూడా పెద్ద పెద్ద కదురు ఎం బి ఏ లు, బీ టె క్లు, ఏం టె క్లు చేసిన వాళ్ళు కూడా దానిక్ కూడా ఇగ వస్తున్నారు అట్లా వేసి ఇంకా ఎక్కువ కాంపిటీషన్ అవుతుంది అట్లా
ఆ ఇప్పుడు ఇప్పుడు బయట ఏం దొరుకుతానండి ఏం దొరుకుతలేవు కదా ఏదో ఒకటి సెట్ అయి తే ఇది చూసుకుంటా అది చేసుకోవచ్చు అని వాళ్ళ ప్రయత్నం
తుంది కానీ ఇక కాంపిటీషన్ అట్లా చేస్తే ఇంక ఎక్కువ పెరుగుతుంది
అవును అట్లాగే బాగా కాంపిటీషన్ పెరిగిపోతుంది జాబ్స్ కూడా ఇస్తలేడు ఇప్పుడు బాగా మంది కోచింగ్ సెంటర్లు గీటింగ్ సెంటర్లకు బాగా మంది వెళ్ళున్నారు కదా
అవును సండ అటు ఇటే తిరుగుతున్నారు కోచింగ్‌లకే అయిపోతున్నాయి బాగా
అయితున్నాయి మరి ఇప్పుడు కాంపిటీషన్ అట్లా ఉన్నదండి మొత్తం
అవును అట్లనే ఉంది మళ్ళీ ఒక్కొక్కసారి ఏంటిది మనకు స్కిల్స్ ఉన్నాయి వేరే మళ్ళీ చదివింది వేరే అయితే మళ్ళా అట్లా ఒక ప్రాబ్లం అవుతుంది మనకు ఒక స్కిల్స్ ఏమో వేరే దాంట్లో ఉంటాయి మన సదివింది ఏమో వేరే ఉంటది
అవును అయితే ఏది ఉన్నా కూడా మన కాంపిటీషనే ఇప్పుడు మొత్తం రికమండేషన్లు నడుతన్నాయి ఇప్పుడు ఏమైనా జాబ్స్ ఉంటే కూడా అందులో కూడా
ఆ అవును
ఏదైనా గూడా
మళ్ళా ఉమ్ కొన్ని కొన్ని దగ్గర ఎక్స్పీరియన్స్ అడుగుతారు ఫస్ట్ ఎవరు ఛాన్స్ ఇయ్యందే ఎక్స్పీరియన్స్ ఎట్లా వస్తాది ఎవరో ఒక ఛన్స్ ఇస్తేనే కదా ఎక్స్పీరియన్స్ వచ్చేది
వాళ్లు చె కుంటా పోతే వాళ్లకి ఎక్స్పీరియన్స్ వత్తది కదా
ఆ ఇగ ఫస్ట్ ఫస్ట్ ఎక్కడికి పోయిన నీకు ఎక్స్పీరియన్ ఉందా నీకు ఎక్పీరియన్స్ ఉందా అంటే ఏయినుంచి ఎక్స్పీరియన్స్ వత్తది
మనకు ఛాయిస్ ఇయ్యందే ఎక్స్పీరియన్స్ ఏడికేళ్లి వత్తయండి
అదే కదా
ఉమ్మ్ అట్లాయి కొంచెం ప్రాబ్లం అయితంది కావచ్చు కాంపిటీషన్ కూడా టూ మచ్ ఉందండి ఇప్పుడు బాగా నిరుద్యోగులు అయిపోయిండ్రు అసలు జాబ్సే ట్లేదు బాగా కష్టం అయితంది ఇప్పుడు బయట ప్రైవేట్ కంపెనీలా చేద్దామన్నా కూడా కూడా ఎవరు ఇత్తలేరు జాబ్స్ కూడా ప్రైవేట్ దాంట్లో కూడా
ఉమ్మ్ ఇప్పుడు మేము ఏంటిది ప్రైవేట్‌లో కొంచెం టీచింగ్ చెప్దాం అనుకున్నా కూడా ఏంటి సాలరి మరీ తక్కువ ఆ రోజంతా నిల్చొనే ఉండాలి అవన్నీ చేయాలి ఇంగ అట్లా అనిపిస్తే ఒక్కోసారి ఆలోచించాల్సి వస్తాంది
ఆ బాగా కష్టం అండి ఏది ఉన్న కూడా మనం గవర్నమెంట్ కంఫర్ట్ఫూల్‌గా ఉన్న ట్టు ఉండదు కదండి
ఉంటది మళ్ళీ కొన్ని కొన్ని సార్లు ఇగ కొందరు ఏం చేస్తారా ఆ తక్కువ శాలరీ అయినా పర్లేదు ఇగ కుటుంబం కోసం అని
అవును బాగా మంది ఇగ ప్రైవేట్ స్కూల్లోళ్ళు మధ్య తరగతి వాళ్ళే ఉంటారుగా అండి ఎట్లనోఎ ఏదో ఒకటియే ఏం తిచ్చిన మంచిగా కొంచెం సర్దుబా టయి ఎంతో కొంత వస్తాయి కానీ అందరు ఉంటారు కదా
ఎట్లనో కొంచెం గడిసిపోతది కదా ఇగ
అవునవును ఏదో కొంచెం గడిసిన కూడా మంచిగా ఉంటదని ఏదో వాళ్ళు చేసుకునే వాళ్ళు చేసుకుంటున్నారు అది కూడా మంచిదే అండి ఏదో ఒకటి చేసుకుంటుంటే మనకు ఆ రూటు అనేది తెలిసిపోద్ది కదా
మార్పు ఉంటే తెలిసిపోతది కాని కొన్ని కొన్ని స్కూల్ ఏమంటారు శ్రమ తో ఇప్పుడే అంటారు కదాతే అన్ని చెప్పించుకుంటారు అన్ని ఏయిపిచ్చుకుంటారు కానీ
జీత మేము అవును ఇగ ప్రైవేట్ తంటేనె తక్కువ శలరీచ్చి ఎక్కువ పనిచేస్ కుంటారు ఏ కంపెనీలో అన్నా కూడా కంపెనీ కానీ, ప్రైవేట్ స్కూళ్ళ కానీ తక్కువ జీతం ఎక్కువ వర్క్ ఉంటందిండి అట అండి
ఈ మాదిరే
ఇగం ఆ
అదే అదే అంటున్నా
అట్లా అయితే కష్టం అండి ఏదో ఇగ బతకాల అన్నప్పుడు ఇగ బతకాలి ఇగ గంతే
మ్ అవును
ఇగయా ఫ్యామిలీ ఆ ఫ్యామిలీ నెట్ కుంటా వెళ్ళాలి అంటే ఏదో ఒకటి చిన్నదో, పెద్దదో చేసుకుంటే పోతే మనం ఓ అర్థమయిపోద్ది అన్నట్టు
ఆ ఇగ అందరు కూడా గవర్నమెంట్ నాకు రావాలని కూర్చు
అది అందరికి రాదు కదండి మనకు అదృష్టం కూడా ఉండాలి అన్ని ఉంటేనే ఏదో
అవున వస్తది ఇగ అది చేసుకుంటా పోవాలి మన ప్రయత్నాలు మనం చేసుకుంటూ ఉండాలి అది చేసుకుంటని
అవును ఏదొ ఒకటి ఒకటి ఒకదాంటే సెట్ అయినాక ఆటోమేటిక్గా అడి ట్రై చేసుకుంటూ ఉండాలి. ఇది కూడా కంటిన్యూ అయితుంది అట్లా గ్రిప్ కూడా కొంచెం బాగుంటుంది కదా
మ్ అవును అవును అట్లానే చేయాలి
మంచిగా ఉంటదండి మరి ఇగ గవర్నమెంట్ అంటే ఫ్యామిలీ కూడా చూసుకోవాలి కదా మ
ఆ అందరికంటే కుదరదు అందరికి గవర్నమెంట్ జాబ్ అంటే అన్ని జాబ్స్ కూడా ఎక్కడ నుంచే క్రియేట్ చేస్తారు అంతా లక్షల కోట్ల మందికి ఎక్కడ నుంచి ఇస్తారు.
ఏ అయ్యరు మ అదృష్టం ఉంట టే అదే అస్తది లేకుంటే ప్రైవేట్, గ్రవేట్ మనం చేసుకోవాలండి. ఏ ఏద ఒకటి చేసుకొని ఉంటేనే మామీగా సెట్ అవుతాం కద అండి.
ఇంకా బతకాలంటే చెయాలండి ఇగ ఫ్యామిలీని పోషించాలంటే?
ఏదొ ఒకటిగా గవర్నమెంట్ రాదు కదండి ఏదో ఒకటి గవర్నమెంట్ అయిన మధ్య ప్రైవేట్ అయినా మంచిదే ఏదో ఒకటి చేసుకుంటుంటే కొంచెం వచ్చిన టుంటే కొంచెం భారం కాకుంటు ఉంటాది కదా
ఆ అదే ఈ రోజులు ఇద్దరు చేయంది అవ్వట్లేదు.
అదే అండి కొంచెం అయితే కొంచెం ఏదైనా మంచిదేగా అండి.
హ
బావుంటది మనం ఇంటికాడ ఉంటే ఏం రాస్తుంది ఏం రాదు కదా ఏదో ఒక ట్రై చేస్త అయిన మనకు బయట విషయాలు తెలుస్తాయి అన్ని తెలుస్తాయి కదా.
అవునవును
ఆ అట్లాగ మంచిగా ఉంటుందండి ఏదో ఒకటి ట్రై చేసుకుంటూ ఉందండి మరి ఏదో ఒకటి రాదనుకు రాదా
వస్తాయి
ఏదో ఒకటి ట్రై చేస్తేనే ఇక ఏదో ఒకటి ఏదైతే అదే కా అండి.
హ
మంచిగా ఉంటుంది అవునా కాదండి
అవునవును
సరే అండి మరి
ఉమ్ సరే
బాయ్ అండి